హలో
ఏం చేస్తున్నావే మరి ఇనిపిస్తుం ఇనిపిస్తునాయ్ పడుతుందా వర్షం
లే ఉరికే చినుకులు ఇట్లా పడిపోయింది
ఓ మొదటి వరుకు ఫుల్ బ్లాక్ అయింది
ఆ అయిన్ ఇక్కడ కూడా ఏమో
హ్మ్ ఇంకా ఏం లేదు ఇంతసేపు బయట కూసున్నా ఇప్పుడే లో పల్క్ వచ్చిన
నేను కూడ సల్లగా బయటా కూసున్న
హ్మ్
తిన్నావా ఏం కార్రీ
ఏం కర్రీ కాదే ఏం కర్రీ పప్పు పప్పు
పా
హ్మ్ సోరకాయ పప్పు చేసింది
హ్మ్
ఏం వండినా అంటే
చికన్ చి
వచ్చిందా ఆంటీ
హ్మ్
పో ఇంగేం చికెన్
ఎస్ చికెన్
హ్మ్ రేపు ఇయా ఓట్ల ఫిక్స్ ఆహ్
ఆ అవు ఇయా
హ్మ్
నెక్స్ట్ వీక్ నుంచి పోదాం
వస్తా నెక్స్ట్ వీక్ ఎట్లా అయినా ఇప్పటికే మస్తు ఇడ ఉండఎస్ చేది ఏం లేదు ఆడుండి చేసేది ఏం లేదు కాని అటు ఆడతోటి తిట్లు పడడాం ఎందుకు
హ్మ్ హ్మ్ ఫార్మల్స్ ఏస్కురావలా
ఏమోనే ఎవరు తెలుసు
ఆ
నిన్న ఏఎంఎల్ వాళ్ళు పోతే నిన్న ఎగ్జామ్స్ ఉండే కదా జస్పెరియం
ఆ
అందుకని పెట్టలేదంట ఏం సెషను పంపించేసిరు అంట నెక్స్ట్ నెక్స్ట్ వీక్ నుంచి అయితే ఏదో ఒక ట్రైనింగ్ చెప్తారంట మరి ఏం ట్రైనింగ్ చెప్తారో వాళ్ళకి ఏమొచ్చో
ఏమా ఇదో ఒకటి అంటారు
ఎట్లా ఫ్యాకల్టీ ఉండరు కదా
ఆ
అంటే ఉంటరో ఉండరో మరి
ఫ్యాకల్టీ వాళ్ళు ఉంటారు వాళ్ళ పని వాళ్ళదిే అసలు స్టూడెంట్స్ లేండి వాళ్ళు ఏం చేస్తారు హాప్పెన్ టు
కాదే ఇప్పుడు ఒకవేళ జూనియర్స్ కి కాలేజ్ స్టార్ట్ అయితే వాళ్ళ దగ్గర ఉండరు కదా ఫ్యాకల్టీ అంతా మాట్లాడడు వాళ్ళకి ఎప్పుడంటా
అ ఏమ అనే ఎతికనే
హు హ
ఐదా ఒన్నా తిన్నారు ఏదదా
ఆ
ఓపెన్ అడికి పార్కింగ్ మధ్యలా ఇట్లా ఆడ కుర్సున్నా బెంచ్ మీద కుర్సున్నా నేను తటిిక ఉనేనా
ఆ
అయితే బస్ కాలేజ్ బస్ లా మేడం వాళ్ళ అందరు దిగుతారు వాళ్ళందరు అసలు ఎవ్వరు సారీలు కట్టుకోలేదుా అందరు డ్రెస్సెస్ వేసుకుని వచ్చిరు
ఆ ఇయ్యు ఇయ్యూ
అద ఆ భాగ్యమేడం అయితేగా టపేస్కునే చున్నీ కూడా ఎస్కునే రాదు
ఓహో
ఆహ్ చాల వాల మటి చెట్లు
కంఫర్టబల్ గా ఎసుకోనీ వస్తారు
కానీ ఏం పని ఉంటది స్టూడెంట్స్ కి
ఏముంటది ఏముండదు మంచిగా ఒక క్యాపి న్సుంటారు ముచ్చట పెడతారు మంచిగా వస్తారు తింటారు పేపర్ కరెక్షన్స్ మన ఫ్యాకల్టీస్ చెయ్యరు కదా
మా చేయరా
ఏమో అంటారు రక్షితనాలు పంపిస్తార అని
వాళ్ళే చేస్తారు కాకపోతే మళ్ళీ వాలిడేషన్ కోసం చెక్ చెక్కింగ్ వేరే ఉంటది జె ఎన్ టి యు వాళ్ళు
హుహా
హ్మ్మ్
ఏమో మరివా కానీ వస్తె రిజల్ట్ రావాలంటే ఇప్పుడు మనం ఇంటర్న్షిప్ చేయాలి కదా ఇంటర్షిప్ తీస్తేనే వాళ్ళకు రిజల్ట్స్ వస్తుంది కదా అ ఇకా వన్ మంత్ అందరితో మనకి అంటే మన మేమో ఇప్పుడు మనకి రిజల్ట్ అప్పుడు ఇంటర్న్షిప్ కూడా యాడ్ అవుతుది కదానే ఒక క్రెడిట్ ఉంటుంది కదా ఇంటర్న్షిప్ కి
ఆ అవును
ఇప్పుడేం రాదు ఇక రిజల్ట్
అవును
నిన్న నే వచ్చింది జే ఎన్ టి యు వాళ్ళకి
రిసల్ట్సా
ఆ
ఆ ఎప్పుడు నీకు సర్టిఫికెట్ ఇస్తార
ఏమో ఏం తెల్వదు మళ్ళకా పోవాలో కాలేజ్ హే ఇంటర్న్షిప్ కి పోవాలో ఏమో ఏం చెప్తలేరా అసలు ఒకసారి అడగాలి మన సార్టిఫట్ రాగపోథ బుక్ దా
అవును మేను ఇంకా పైసలు కట్టినా
ట్ ఎంత ఫిఫ్టీన్ గదా చీ థౌసండ్ ఆ
హ్మ్మ్
నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకున్నా
కట్టినవా
ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకున్నా అంటున్నా మేమేం గట్టాలి ఇప్పటి వరకు
ఆ ఫార్టీ ఫైవ్ డేస్ పోయేవి గాదు
కేంది
ఆ చేస్తా అంటే డాక్యుమెంట్ ఎస్తున్నా నువ్వు చేసినావా డాక్యుమెంట్
మా డాక్యుమెంట్ ప్రింట్ కూడా అయిపోయింది
ఎన్ని పేజేస్ ఎసినారే
నైన్ంటి వన్ను
ఒకసారి వెట్టు నాకు
సరే పెడతా అయితే ఆ రోజు టు సార్లమ్మన్నార పోయిరుగా మా టీం మా టీమ్ మేట్ పోయందిగా అయితే ఆయన చెప్పిన మిస్టేక్స్ అన్ని ఆయన ఏమేమైతే మిస్టేక్స్ ఉన్నాయని చెప్పిండో అవని తీసేసి అప్పుడప్పుడు ప్రింట్ తీప్పించుకొని ఇచేద్దామంటే ఆయన తీసుకోలే ఇగా ప్రింట్ తీ తెప్పించినాంక
హ్మ్మ్
కాలేజ్ ఓపెన్ కాలేజ్ ఓపెన్ అయిక ఏంబ్జెక్షన్ం వంక పెట్టకుండా తీసుకు కుంటాని చెప్పినంట
ఒకసార్ నాకు వెట్టు చేస్తాగా చిన్నగా
హ్మ్మ్ ఎన్ని పేపర్లు చేసినా
ఇరవై పేపర్లు ఇరవై చేసినా ఇప్పటి వరకి
ఇరువై ఆ హ్మ్మ్
నాది బాగుంది అవే వెబ్సైట్ అది
ఏం వెబ్సైట్ నీదా ఆ బావుంది
బనే ఉందా
ఏమైన్నా మాడిఫై చేసినావా
ఏం చేసిన అంటే ప్లేసెస్ దగ్గర గూగుల్ మ్యాప్ పెట్టినా అంటే వాళ్ళకి మ్యాప్ ఎట్లా ఆ ఇంకొకటి ఏదన్నా పిక్చరు అప్లోడ్ చేస్తే అది ఏ పిక్చర్ ఎక్కడ సంబంధి వచ్చింది ఏ స్టేటాని మొత్తాం చెప్తుంది అప్లోడ్ చేస్తే ఏ ఐ రికగ్నైజేషన్ ఇంకా ఏఐ చార్ట్ బోట్ ఒకటి బడ్జెట్
హ్మ్మ్ ఇంకా మా సీనర్ అక్కా వాలది తెల్సా జస్ట్ చిన్నది హౌస్ ప్లనింగ్
ఆ
చిన్న వెబ్సైట్ తెలుసా దాన్ని మేజర్ ప్రాజెక్ట్ లక్క వేసారు మనం మాది జస్ట్ హౌజ కొనడానికి మేము చూస్తాము ఏ ఇంటీరియర్ డిజైనింగ్ అదే బెస్ట్ ఒక్క హౌస్ రెంట్ తీసుకోవడానికన్నా కొనడానికైనా ఎంత పడుతుంది దాని బడ్జెట్ ప్లనింగ్ అంతె
అచ్చా
ఉహు
హ
అయినా మనిషనే అలా అయిపోయింది ఇక ఆటోమెటిక్ గా పబ్లిష్ కూడా అయింది ఆల పేపర్
ఆహ పేపర్ కూడా చేయాలా
చెయాలే వన్ మంత్ మొన్న నినుసార్ ఫోన్ చేసి చెప్పిండు పేపర్ చేసి పెట్టండి వన్ మంత్ లోపు ఇంకో వన్ మంత్ టైం ఇస్ మనకు చేసి పెడితే నెక్స్ట్ ట్రై చేయవచ్చేమన్న అని అన్నాడు
అచ్చా
ఊ
ఊ ఏ ఇంకా ఏమన్నా చేంజెస్ చేయాలా అని అలో చూస్తున్నా అందులా
ఏ సాలు అంత ఎవరు పట్టించుకోరు ఇప్పుడు అంత తీసుకు ఎక్వ చూపిసవనుకో వాళ్ అట్పుుట్ ఏమంటారు అవుట్ పుట్ జూడరు జస్ట్ డాక్యుమెంట్ లో ఉన్న మిస్టేక్స్ చూ సరు
ఆహా
మొన్న తెలుసా ముసు మస్ తిప్పిండు నేను నా డాక్యుమెంట్ లో ప్ర తి పేజ్ లో ఒక పే ఒక మిస్టేక్ చెప్తే నేను వాళ్ళు చెప్తుంటే నేను ఇక్కడ ఎడిట్ చేసి పంపించిన ఇక మొత్తం అయిపోయింది ప్రింట్ ఇత్ తి పెంట తీసుకొని ఇచ్చేద్దాం అనేసరికి నేను తర్వాత తీసుకు కుంటామ్మా ఇప్పుడు రూమ్స్ అన్నిట్లయ్ క్లీన్ చేస్తున్నాం మళ్ళీ ఏన్నన పడతయ్ అని చెప్పిందంట అంటే ఒక దగ్గరనేమో బోల్ట్ పెట్టాలి ఒక దాంట్ల పేజ్ స్లో అన్ని బోల్ట్ ఉండొద్దు సైడ్ కి కంటే టెంటో అట్లా
ఆహా
ఒ ఊ పంపిస్తా తియ్ నీకు చూడచ్చు చూడు ఏమోనే అది పెట్టుకుంది నన్ను ఒక హండ్రెడ్ కొట్టమంటే కొట్టినా మీతో ఎంతైందో మరి
ఆమె సిక్స్టీ త్రీ ఉంది కదా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ నేను చేసినా కదా డాక్యుమెంట్ అన్నా చేస్తదా అని ని ఒ మెసేజ్ చేస్తే అసలు రిప్లై గుడ ఇస్తలేదే ఆమె
ఇప్పుడి వరకు ఇయలే
ఇయలే సరే అని నేనే చేసుకుంటున్నా
ఏ అంతే ఇప్పుడు నా దాంట్ల నేను ఒక్కని చేసు కుంటలే నీ దాంట్ల నువ్వు ఒక్కదానివే
విలేజ్ కు ఒయినా అది ఒయినా అన్నది సర్లే అని అన్న
ఆ
ఉ
సర్లేవే
ఓకే ఈజీ సార్లాగా చేద్దం
ఆయన మా దగ్గర ఉంటడు మా దగ్గర ఉంటడు ఆయన మా హాస్టల్ దగ్గర
అచ్చ సొంతిల్లా
ఏమో తెలవదు కాని మా హాస్టల్ దగ్గర టెంపుల్ దగ్గర గల్లీల ఉంటడంట
ఆహా
ఆ సరేనే మరి